హ
అక్కా వినిపిస్తుందా
హలో
హలో
ఆ చెప్పు రా
వినిపిస్తుందా అక్క
ఆ వినబడుతుంది మ్
ఎన్ అయిపోయినాయి అక్క మీవి
ఎంటిర
ఫాల్స్
కాల్సా ఆ ఏ పోరే.
పోరేనా. మరీ. అయిపోద్దంట ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకోండ్ మరి.
ఉమ్ చేస్తా.
టూ డేస్ ఉన్నాది అని అంటంర్. హలో.
అవునా.
ఆ.
చేస్తా. ఇంకా ఏంటి విశేషాల్.
ఉమ్ చెప్పండన్. కైంత.
చెప్పాలే. ఇంకా మరి బీటెక్ తర్వాత మళ్. ఏం చేస్తావ్.
మీరేం చెప్తున్నారో మేము కూడా అదే రావాల్సిందే.
అట్లాంటోళ్లకు. గోల్ అని పెట్టుకుంటారూ కదా మీ బీటెక్ స్టూడెంట్స్.
ఉమ్ అనుకున్నవాన్ని పోతున్నాయి అక్క. ఏమున్నది మొత్తం ఏ ఐ ఓచ్చింది, మొత్తం ఖరబ్ ఖరాబ్ .
ఉమ్ బీటెక్ వాళ్ళకి ఎంతైనా, ఎక్కువ నాలెడ్జ్ ఉన్. అదే.
నాలెడ్జ్ ఉన్నది గాని తీసుకోవాలిగా.
తీసుకుంటార్లే.
ఎన్ని ప్లేస్ ఓస్తున్నా అన్ని రిజెక్ట్, రిజెక్ట్ అయి. పోతున్నాయి అసలు ఎంత ఓస్తున్నాయి. గలీజ్ గా వస్తున్నాయి అక్క అంటే బీటెక్ స్టూడెస్ కి వాల్యూనే ఉండదు తెలిసా అక్క ఫిఫ్టీన్ థౌజండ్ థర్టీన్ థౌజండ్
హుమ్మ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ కి గూడా ఎళ్తారు కదా.
ఆ సాఫ్ట్వేరే అక్క, ప్లేస్మెంట్స్ నుంచి వస్తాయి కదా అక్క మరి. కనిపిస్తున్నారు అసలు ఇంత అవి ఇవే. కావాక్క.
అవునా.
హాస్టల్ ఫీజే పోద్ది ఎయిట్ తౌసండ్, టెన్ తౌసండ్ దాకా. ఎయిట్ తౌసండ్, టెన్ తౌసండ్ దాకా హాస్టల్ ఫిజే పొద్దీ.
ఉమ్.
ఆలిచ్చే సాలరీ హాస్టల్ ఫీజ్ కే అయ్యిద్ది. గట్టిగా ఒక మంచి ఒక ప్యాకేజ్ వస్తే బాగుండు. అట్లయితే కొద్దిగా వర్త్ అనిపిస్తది. థర్టీన్, ఫిఫ్టీన్ అంటే వేస్ట్ వరస్ట్. ఏమి కూడా ఉండద్.
అవునా.
మా మంత్లీ పేమెంట్స్ థర్టీన్ థౌసండ్ అయి తున్నా ఇప్పుడు హాస్టల్లో ఉంటున్నాం కాబట్టి బట్టి టైం దాక వస్తుంది
అంతే అట్లనే ఉంటది అందుకనే నేను గూడా జాబ్ మానేసినావు
నిపిస్తది
కని అట్ల కూర్చోబద్ది కాదు కదా ఎందుకంటే మనం అంత చదువుకని ఇంట్లొ కూర్చుంటామా అని రిగ్రెడ్ ఫీలింగ్ గూడా ఉంటది
చిన్న ప్రబ్లమే
ఇంకా తిన్నావా
అన్నా అక్క ఎల్లాల మరి మీరు ఎల్తారా ఫారెన్ కి
లె ఫారెన్ అనే ఏం లేదు ఇప్పుడు ఏ స్టేట్ లోనైనా ఉంది ఇప్పుడు కోడింగ్ కావచ్చు సొ
ఓకే ఆ వాళ్ళు కండక్ట్ చేసి రాత్ర అన్నావ్ కదే ఎగ్జాము
అంటే ఆ ఇక్కడ హైదరాబాద్ లో ఒక సెంటర్ ఉంటందిరా అహ లేదు హైదరాబాద్ లో ఒక సెంటర్ ఓన్లీ ఒకటే సెంటర్ ఉంటది గచ్చిబౌలిలో సొ అక్కడికి వెళ్ళే సి అంటే నైన్ థర్టీ టెన్ కట్ల టు కల్లా అయిపోతది ఇక మార్నింగ్ వచ్చేసరి ఇదల్ ఉంటది మార్నింగ్ టూ త్రీ కి అట్ల రిజల్ట్ ఇస్తరు వాళ్ళు ఆ అంతే ఎక్కువ టైం ఏం పట్టదు కానీ కొంచెం కొంచెం భయమేస్తుంది స్తా ఉంటదా ఆ ఎగ్జామ్ ఎట్లా రాస్తానో ఏంటో అని ఎందుకంటే అందులో హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి మనం ఆప్షన్స్ ఏది రైటు ఏది క రాంగ్ అని ఎలిమినేట్ చేసి టీవి పెట్టె సరికే అంతాఅయిపొద్ది ఉమ్ ఆప్షన్స్ఎ
అన్ని ఆప్షన్స్ఎనా
యూ అన్నీ ఆప్షన్స్ హండ్రెడ్ కోశ్చన్స్
యూ మైనస్ మార్క్స్ ఉంటాయా
మైనస్ ఏం లేదురా
ఓకే మైనస్ లేకపోతే స్కోర్ చెయొచ్చు
యూ సెవెంటీ మార్క్స్ వస్తే పాస్
ఉ
సెవెంటీకి సిక్స్టీ నైన్ వచ్చిన ఫేయిలే ఫెయిల్ లే అప్పుడు మళ్ళీ టు అటే టే ఈ ఎక్సమ్ ఎట్లండి సెవెంటీ ఫైవ్ థౌజండ్ కట్టిన తర్వాత టూ అటెంప్ట్స్ ఉంటాయి టూ టైమ్స్ రాసుకోవచ్చు ఇయర్లీ
ఒకే ఒక్
అటెంప్ట్స్ దాటితే మళ్ళీ ఆ టూ అటెంప్ట్స్ కూడా ఫెయిల్ అయితే మళ్ళీ నెక్స్ట్ టైమ్ మళ్ళీ సెవెంటీ ఫైవ్ థౌజండ్ కట్టుకొని రాస్కోవాలి
కాకపోతే సెవెంటీ ఫైవ్ థౌజండ్ల లాస్ అనుకోవాలి అంతేనా
అంతే కదా అందుకని చలా జాగ్రత్త ఉండి చదవాలి ఎగ్జామ్ అప్పుడు కూడా చానా జాగ్రత్తగా ఉండి చేయాలి
ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అ చదువు మొత్తం
ఏంటిది రా
స్టడీ మొత్తం కంప్లీటెడ్ ఆ
యూ స్టడీ మొత్తం అయిపోయింది
ఆ కోడిందే
అదే కోడింగ్ ది ఇంకో టెన్ డేస్ స్తుంది ఆ టెన్ డేస్ అయిపోతే ఇక ప్రాక్ టీస్ ఉంటది ఒక వన్ మంత్ ఇ పర్ఫెక్ట్ అనుకుంటే మనీ కట్టేసుకొని ఎగ్జామ్ రాస్తా
ఓ కూర్చోవాలా గా నైట్ అవర్లు మొత్తం
హాహా ఎయిట్ అవర్స్ కూర్చుంటున్న ఒక్కొక్క రోజు
వామ్మో
యూ తప్పదు కదా ఉ అన్నయ్య ఉన్నా న్నయ్య తిడతావా ఉం టోడు ఎందుకనంటే ఎయిట్ హవర్స్ కూర్చుందే నీకు కోడింగ్ లో ఏం రాదు సో ఎయిట్ అవర్స్ కూర్చొని చదవాల్సిందే పక్కగా అని ఓకే గైడ్ చెస్ ఉంటాడు ఏ డౌట్ వున్నా చెప్తా ఉంటాడు
ఓ
ఊ నో కోడింగ్ ఫీల్డ్ ఆ అవును కోడింగ్ ఫీల్ అయితే బెటర్ ఎందుకనంటే మనకి ఫైవ్ డేస్ ఏ వర్కింగ్ డేస్ ఉంటాయి గద వీక్ లో వీక్ లో ఫ ఆ అవును
ఇప్పుడు ఎవరికైనా అంతే ఉన్నది గాక్క
ఊ అవును మళ్ళీ ఇంకొకటి ఏంటిది ఈ కోడింగ్ లో ఏంటి అంటే ఇప్పుడు మనము ఆఫ్టర్ మ్యారేజ్ మెటర్నిటీ లీవ్స్ కూడా ఉంటాయి అంటే ఇప్ ఇప్పుడు మనము జాబ్ చే పోయినా నైన్ మంత్స్ మనకి కూర్చోబెట్టే శాలరీ ఇస్తారు
ఒకే
ఊ ఇగ
ప్లేస్ పాయిట్ ప్లేస్ పాయింటున్నది కదా
ఊ వర్క్ ఒక వన్ ఇయర్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవచ్చు
ఇంకేమున్నది మంచిగా ఇంట్లో కూర్చొని చెయచ్చు
అదే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మంచి ఇం ట్లోనే చేస్కోవచ్చు పర్లేదు
ఉ
మనకి ఎక్స్పీరియన్స్ కావాలి కదా స్టార్టింగ్ స్టార్టింగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వమ ఎవరు ఇవ్వరు ఊ అది
అహ్హ్ అయిపోద్ది కదా ఇగ
ఊ అయిపోత్ తె కద
ఊ మా ఇలా తిరిగి చూసిన లోపు వన్ ఇయర్ వచ్చేసి సరె హు
ఇగ
ఆ టెన్ ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఏం చేసామో కూడా తెలద అయిపోయింది ట్వంటీ ట్వంటీ సెచ్ నీది కూడా సగం అయిపోవడానికి వస్తుంది
హహహహ ఊ అలానే ఉంటది
టూ మంత్స్ ఐపోయింది కూడ కావాలె ఉహ్
నంతె గద అసలు ఎం టీ కాలమే ఎట్లా గడుస్తుంది అని అంటే చాలా తొందరగా గడిచిపోతా ఉంది
నేన్ వన్ మంత్ పోతే మ నాలు మ డిప్రెషన్ లోనే ఉన్నా
అవునా అయ్యో అయ్యో ఎందు ఎలా చనిపోయింది మరి
ఇంట్లోనే ఉన్నది క అక్క అన్ని చూసేసరికి ఏ టు జెడ్ ఇంకా సంక ఫస్ట్ ఫస్ట్ ఏంటికి ఎల్ కాబట్టి అన్నిగా, అన్ని ఫేస్ నుంచి చూస్తున్నాం కాబట్టి అన్ని చనిపోయినాక కూడా మ చాలా సార్లు గుర్తొచ్చేది అయ్యో ఈడుండేది ఈడుండే ఇట్లా ఉండేది ఇట్లా ఉండేదని మా
అంతే కదా అట్లనే ఉంటది
నైట్ టైమ్ లో కూడా మధ్య మధ్యలో డ్రీమ్స్ లోకి వచ్చేది గుర్ చే మళ్ళీ ఆ హా హస్టల్కి వచ్చిన తర్వాత ఓకే ఓకే అనిపిించింది ఇగ
మ్ కొంచెం అక్కడ తను ఉండి అటు ఇటు తిరిగేసరికి
అవేం తిరగదులే గానీ బెడ్డకే లేగాని బెడ్ కి
హ్మ్మ్ అదే మనతో పాటు ఉండేది గదా అన్నట్టు ఉండేది
ఆమె వస్తువులు చూసినా సరే అవిథింగ్స్ ఉంటాయి కదా అవి వాటర్ ఒకే నా మది అన మెన్షన్ చేయవాల్సి వచ్ ంద ఇప్పుడు
నీ ఇప్పుడు అందరు ఒకేలా లేరు కదా
మొన్న ఇంటికిళ్ళినప్పుడు కూడా తర్వాత
నీవే అట్లా అనేసి ఆ ఎంటిదా
రీసెంట్గా ఇంటికెళ్ళినప్పుడు కూడా గుర్తొచ్చింది అయ్యో నానమ్మ లేదు కదా అనుకున్నా ఫోన్ చెయ్యాలి అని గుర్తొచ్చింది చేసుకోస రి టెన్సుకోసారి చేసి చేస్తా నేను అ మా నాన్నమ్మ కి మా నాన ఇంటి మా ఇంటి దగ్గరనే ఉం అంటే డైలీ మాట్లాడెదా.
హ్మ్
వేరే దగ్గ మా పెద్దనాన్న వాళ్ళ దగ్గర ఉంటే టెన్ డేస్కి ఒసారొ, వన్ వీక్ ఒకసారి చేస్తా. ఎవరు తెర్సింది. అయ్యో ఇడ లేదు లే ఇగా ఫోన్ చేద్దాం లే తర్వాతకి అనుకున్న అయ్యో ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఫోటోస్ ఉన్నది. ఓ మర్చిపోయిన కదా శృతి
కాని ఎంతైనా బాధ ఉం టది కదా ఇప్ ప్పుడు నాన్నమ్మ వాళ్ళు వాళ్ళు కూడా బానే చూసుకుని ఉంటరు.
హ్మ్
హ్ కానీ ఈ రోజులలో అసలు నాన్నమ్మ వాళ్ళని చూసుకోవడం అంటే గ్రేటే. ఎందుకనింటే ఇప్పటి కాలంలో అసలు ఎవరు చూసుకుంటున్నరు. చూసుకోవట్లేదు కదా ఎవరు చూడు అనాధ ఆశ్రమం అని, వృద్ధాశ్ర
ఇప్పుడు మా పెద్దనాన్న వాళ్ళే ఉన్నారుగా అక్కా వాళ్ళు వన్ కరెక్ట్ ఫిఫ్టీన్డేస్ ఫిఫ్టీన్ డేస్ పెట్టుకున్నారు. మా డాడి సిక్స్ మంత్స్ పెట్టుకున్నాడు.
హ్మ్ అవే ఎవరు కరెట్గా ఉండరు అసలు ఎవరు చూసు కోరు ఏమనంటే మళ్ళీ పోతే ఇప్పుడు ఎట్లా అనంటే అందరు ఆస్తులు అట్లా ఇట్లా అనేసి సు తిన్నారు
అక్క కట్ చేసి చేస్ స్తవా ఇన్నే ఉన్నవా.
ఓకే
అ